హలో హలో హాయండి బావున్నారా ఏం జేస్తున్నారు
ఆ బాగున్నామండి మిషిన్ మీదా మిషన్ గుడ్తున్నానండి
ఉమ్ హ్ అంటే బ్లౌజ్ ఎంబ్రాయ్డింగా అండి లేకపోత్ తే మగ్గం జెస్సా ఆ కుడ్తరా
అంటే బ్లౌజులు కుడతా చీరలక్ పాల్స్ ఏస్తా మగ్గం గుడుతా సాదా జాకిల్లు కుడుత లైనింగ్ జాకిట్లు కుడుతా
ఓహో
ఈగ చీరలకు పీకో ఏస్తా కింద మీద
ఉమ్ హ్
కొంగులు కుడుతం
అంటెప్పుడు కొంగుల కంటే అటు ఇటు కుడ్తరా
అంటే కొందరు ఇట్లా అల్లిచ్చికొన్టోళ్ళుంటే వన్ సైడ్ కుడుతుం
ఉమ్మ్
లేదంటే టూ సైడ్ గుడ్తామండి వాళ్ళు ముందే చెప్తర్ నాకు వాళ్ళ చెప్పిన్దాన్ వట్టి గుడ్త్ తాము బ్లౌజులంటే నార్మల్గా కొందరు షాదా బ్లౌజులు గుట్టించ్ ఉంటరు కొందర్ లైనింగ్ కుట్టించుకుంటరు కొందరు వర్కూ లై లైస్ ఎస్కుంటరూ బార్డరుంటే బార్డర్ ఎస్కుంటరు కొందరు ఇగ కొందరేమో నార్ ర్మల్గనే ఇంగా ఏదావిదిగా ఎట్లున్నదో అట్లనే కుట్టించుకుంట్రండి ఇగ వర్క్ యంటే నార్మల్ గా ఇగా మగ్గం వర్క్యంటే మగ్గం వర్క్ యెట్ల డిజై డ్రేస్సె అట్లా డిజైన్ గుట్టాలండి
అంటే ఇప్పుడు మగ్గంకెంత తిస్కుంటరండి
మగ్గంకి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్ల ఇంగ మనకు తెలిసిల్లలకు ఇంగ లైనింగ్ అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడు అట్లా తెలిసినోళ్ళకి ఒక రేటు తెలవనోళ్ళకి ఒక రేటు మనకి డైలీ వరకు ఎప్పుడు తీస్తోళ్ళకయితేనెమో వన్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటాం ఇంగ లేదు ఎప్పుడన్నా తెలివనోళ్లు గిట్ల అంటే ఇగ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ తీసుకుంటామండి
మ్ హు
మ్ మీరేం చేస్తారండి
ఆహా ఏం లేదండి ఇప్పుడే నేను లంచ్ చేసా ఇప్పుడే కూర్చున్నా
మ్ అంటే మేమా అండి ఆ పప్పు చారు చేసినామండి
అవునా నేను కూడా ఇయలా ఉత్తగ పప్పేసినాండి ఉత్తగ దగ్గరికొండినా ఇగా కొంచెం టైం లేకుండా దబ్బ దబ్బా చేసేసిన పప్ పైతే ఫాస్ట్గా అయితది కదా అండి ఆ వర్క్ అంటే ఇగ ఏముండదు కాని మనం ఖాళీ నే కదండి ఇంట్లో ఇంగా స్టడీది ఎప్పుడు ఇగ చెయ్యాలే ఇంగా స్టడీది ఇంగ వాళ్ళకి ఇప్పుడు ఐసెట్ ఉంటది కాని దానికి బాగా ఫీజు అడుగుతున్నాడండి అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇం తగానం పెడుతుందో అర్థం కాట్లేదు ఈ ఇయర్ కి ఫిఫ్టీ థౌజండ్ అంట అండి ఈ టూ ఇయర్స్ కంటే వ ఆ లక్ష దాక కావాలంటే ఏందండి అసలు అంటే డిగ్రీ అయిపోయిందా అండి అ ఇగ అదేగాని కానీ గవర్నమెంట్ మస్తు లాస్ చేస్తుంది అసలు ఇప్ ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ కి అంతంత పెట్టి ఫీజులు కట్టాలంటే మిడిల్ క్లాస్ వా ళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకడుతారండి అసలుకి ఇంతగనం కట్టాలంటే ఫీజులు
కరెక్టేనండి మరి ఇప్పుడు మీరు మీరు ఏం చేస్తాం అనుకుంటానండి ఇప్పుడు
గదే అర్ధం కావట్లేదండి ఈ ఫీజు ల బట్టి ఏం చదువుకోవాల్ నా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాట్లే అందుకే ఇంగ మ్ అదే అనుకుం ంటున్నాం గాని ఇగ స్టడీ చెయాలె కాని మనకి ఫ్యూచర్ ఉంటదని స్టడీ చేద్దామని చూస్తే ఇట్లా ఫీజులు పె పెంచితే మనం ఎక్కనుంచి తీస్ తెచ్చి కడుతము ఈ ప్రభుత్వానికి ఇదన్న అర్థం కావాలి అసలు మిడిల్ క్లాసోళ్ళకి ఏ విధంగా కడుతారు ఎలా చేసి కడుతారు అని కనీసం వాళ్ళకి అర్ధం కాట్లేదు అసలు ఏమో ఏమో పథకాలు పెట్టిండు కాని దాని బదులు ఇవి పెట్టినా అసలు బెటరుండు మనకి
మరి కరెక్టేనండి ఇప్పుడు ఎక్కడి పోయినా సర్టిఫికెట్ అడుగుతరు కదండి ఆయింత ఎంబి ఎ అన్న లేకపోతే పిజీ అన్నా ఏదన్నా ఒకటి చేయకపోయిందండి మరి
ఏంద్ చేయాలన్నా పైసలతోట్ పని కదండి అప్లై చేత్తన్నం గానీ జాయిన్ కావాలంటే గో ఎటైన మనీ కావాలి కదా
ఇంగ మరి కొన్ని కొన్ని కట్టేసుకుని చేసుకోవాలగని మరి ఎక్కడికి పోయిన సర్టిఫికెట్ లేనిది ఈ రోజులల్లా ఎక్కడ చిన్న జాబ్ కూడా లేదు కదండి
ఏ జాబ్లా అండి ఇన్ని ఇన్ని లక్షలు పోసి కట్టినా కూడా మల్ల లాస్ట్గదే పది వేలు పదిహేను వేలు జీతానికి కవ్ చేసిూడైతాంటది
అంతే అందరు ఎవ్వరు అడుగుతలేరా అండి మరి రి వీళ్ళని పెద్ద మనుషులు అందరు ఎక్కడెక్కడోళ్ళందర్నీ
ఏం అడుగుతరండి ఎవల్ననేట్ ట్టున్నది చెప్పండి ప్రభుత్వమే కరెక్ట్ లేదు ప్రభుత్వంకే ఇప్పుడు ల క్షలా ఎంది ఇప్పుడు ప్ర అ అప్పులు చేసిలంట ఇప్పుడు ప్రభుత్వమే అదేం చేస్తాండో అర్ధం కావట్లే గాని అన్ని అన్ని అక్ పతకాలు తీస్ బదుల్ ఇదొక్క పథకం తీసుకొస్తే అయిపోవ్ అసల్ స్టూడెంట్స్ కి ఫ్రీ ఫీ ఫీజ్ లేకుండా మొత్తం స్టడీ చేసుకోవాలంటే బాగుండు ఇదోక్ ఒకటుంటే బాగుండస్సల్ ఇది తీసుకొస్తే బాగుండసల్
ండి ఇట్లా నార్మల్ గా పని చేసుకొని బతికేటోళ్ళు పిల్లలని చదివించుకోలేరండి ఇంతింత ఫీజులు కడితే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఏంది అనేది అర్థం కాక కొంతమంది చదువు ఆపేస్తాళ్ళు నార్మల్ గా పనికేల్తాండి అందరు మరి ఇంతింత ఫీజులు ఎట్లా కడుతారండి చెప్పండి ఎవ్వరు అడిగేటోలు లేరు ఎవ్వర్ డ్ న ఎవరడ్ అ చెల్లూరు ఏమన్నా అంటే ఫీజు ఫీజులు ఎగ్జామ్ ఫీజు అని ఆ స్టడీ అది కద్ ప్రతి ఒక్కటి డబ్బు తోటి పని ఉన్నదండి ఈ రోజు జూలల్లా నార్మల్గా ఉంటేళ్ళైతే అసలు ఏం చేసుకుంటట్లు లేరు వాళ్ళు అసలు ఈ రోజులల్ల
అదే కాదా అదేమో ఇప్పుడు పింఛన్లు ఇచ్చేదంట అది ముసళ్ళోల్లకి ఫోర్ థౌజండ్ వస్తయేమొ అని చూస్తే మళ్ళా అవి టూ థౌజండ్ వస్తాయ్ అంట అవి అట్లా ఉన్నాయా బా వి పథకం అని అది తీసుకొచ్చిండు ఫ్రీ బస్సు పథకం అంట అది ఎందుకు తీస్ కొచ్చిండో అసలు అర్ధమే కావట్లేదండి
వాడు పెట్టినా ఆ రెండు సంవత్సరాలు అయితుంది అంత కొడితే మళ్ళీ వాడు ఎప్పుడు తీసేస్తాడో తెలువది ఎప్పుడు ఉంచుకుం తెల్వది వాడు లేని ఓటి పెట్టి అందరికి ఆశ పెట్టే కూర్చున్నాడండి పాపం అందరికి అయితే లేడీస్ కైతే అన్ని పెంచుతాండు అది ఒక్కటి సేవ్ చేస్ తాండు వాడు ఇవన్నిటికి పప్పులకి వాటికి వీటికి పెంచే వరకు అసలు ఏవి ఏం వండుకోవాన్లో ఎ ఇదేమనుక్కోవాల్నో ఎవ్వరికి తెలుస్తలేదండి
హుమ్ ఇగ ప్రభుత్ త్వంకే తెలువాలే కానీ ఏం చేస్తామండి మనం
అదే ఎవ్వరేం కొనుకోవాల్నో ఎవ్వరికి అర్థం కావట్లేదు అందుకే అంతంత రేట్లు ఉంటే ఈ రోజులలో ఒకటి పట్టుకుంటే ఒకటి డబ్బులు ఎక్కువ అని వెనక ముంది అయి తాళ్లందరు
ఇగ అదే కదండి ఇప్పుడు వచ్చింది గోస ఏమన్నా కరెక్ట్ గా పని చేసుకొని ఏమనా చూసుకుందాం అంటే అంద్ అ ఏ దేంట్లో కూడా మనకు అందుబాటులో ఉండాలన్నా స్టడీ అవ్ అన్నిట్ల అన్ని ఉంటుంది అసలు
ఒకరిని చదివిద్దామంటే ఇంకొకరి డబ్బు సరిపోవట్లేదు ఎట్ల చెయ్యాలే ఎట్ అర్థంగా లేదండి కొందరికైతే అసలు వాళ్ళకి ఏం చేయాల్నో తెలుస్తలేదు కొ త కొందరికి
ఇంకా ఇవి మాయి మన ఇప్పుడు డిగ్రీ వీటియన్న బెటర్ కానీ ఇప్పుడు బీటెక్ లో వాళ్ళ స్టడీస్ అంటే ఇంకా చాలా కష్టం అండి అవైతే ఇంకా పెద్ద పెద్ద లక్షలలా త
మరి అవి సాఫ్ట్వేర్వి పోతాయట కదండి అవి పోతాయ అండి మరి ఉంటాయా
ఏమో అండి ఇప్పుడు ఎఐ వచ్చిందంటాళ్ళు ఆ ఎఐ వల్ల ఏ ఏ ఫ్యూచర్ ఉంటదో ఉన్నదో లేదో తెల్వదు ఏం జరుగుతదో తెలువదు అసలు చూడాలే
మరి ఇప్పుడు అందరు చదువుకునిపిచ్చిటే పిల్లలందరినీ సాఫ్ట్వేర్ జాబులకైతే అందరు ప్రతి ఇంట్లో ఒక్కరినిద్దర్ని అదే చదివిస్తానండి ఒక్కరి ఇంట్లో కూడా నార్మల్ గా డిగ్రీ అంటోలేరు ఇంటరంటోళ్ళు లేరు ఎక్కువ అవే సాఫ్ట్వేరే చదివిస్తాన్లు మరి వాళ్ళ అందరి గ్యారెంటీగా ఉంటాయా అండి
గవన్నిగని
ేమో బాగుంటాయన్న న డౌటే అంటున్నాండి అందరైతే
మ్ హు మీకు ఇప్పుడు బిల్డింగేనాండి ఇప్పుడు ఉండేది
ఆ ఉండేది మీమ్ బిల్
పైన మ్ అంటే బిల్డింగ్ పైన ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంటది కదా సిమెంట్దా ప్లాస్ స్టిక్దా అండి
ఆ ఒకటి సిమెంట్ది ఉంటదండి ఒకటి వాటర్ది ట్యాంక్ ఇంకోటి ప్లాస్టిక్ది టది
అంటే ఇప్పుడు మీక్ మీకు ప్లాస్టిక్యేనా లేపోతే ఓనర్స్ వాళ్ళకి ప్లాస్టికా
మా కిరాయి ఉన్నోళ్లకే ప్లాస్టిక్ అండి ఓనర్స్ కి సిమెంట్దీ
అహా అంటే ఆ బెటర్ గా అయితే సిమెంట్ అయితే బెటర్ గదండి అట్లా
సిమెంటె బెట్రండి గానీ ఇంగా ఓనర్స్ ఇద్దరు కిరాయికీరెంటుకున్నోళ్ళకి ప్లా స్టిక్ డబ్బ పెట్టిండు వాళ్ళకి సిమెంట్ పెట్టుకున్నరండి వాళ్ళు పెద్ద ట్యాంక్ కట్టుకున్నారు వాళ్ళు మాకు చిన్నది వెట్టిళ్ళు ఇగాది మాక్కడుక్కోరాదు ఏం కాదు ఏం జేయాలే
అంటే ఇపుడు కడిగేటోళ్ళు వస్తారంట కదండి దాని
వొస్తరండి ఫోర్ హండ్రెడ్ అ ంటే ఇద్దరియ్యద్దా అండి
అవును గని
కడిగియాలంటే ఇద్దరిగి డబ్బులు వస్ జెస్కోవాలే వాళ్ళకి ఇవ్వాలే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటాళ్ళు
అదే కానీ సిమెంట్ది అయితే బెటర్ ఉండదు అసలు మనకంత క్లీనింగ్ కూడా అంత పెద్ద పని పడకపోవసలు
చెప్పినమండి చెప్పినం గానీ వాళ్ళు గట్టియట్లేరు ఇంగా మాకు ఇంతే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి అంతే కట్టిచ్చినాము ఇగ మళ్ళ మేం మేం కట్టుకోలేము డబ్ బ్బులు వెట్టియ్యలేము అనంటుండ్లండి ఎవర్ని అడిగినా వాళ్ళు ఊకే ఏం అడుగుతామండి అడిగి అడిగి మేమే ఊకున్నం
ఏ ఎంతైనా ఇగా ఓనర్స్దే నడుస్తాదిలేండి వాళ్ళకి
లండి లేకపోతే కాల్ జేయండి అంటల్నండి వాళ్ళు గూడా ఫోర్స్ చేస్తాండ్లు ఈ మధ్యన భాగ
ఉహ్హు అదేగని ఎంత ఎంత కోపమచ్చినా వోనర్స్ కోపం వచ్చిన మనమే వాళ్ళు మనకు కోపంచ్చినా
ఉమ్మ్ అందుకే ఇగా కనీసం కాల్ జేసే దాన్కనన్నా ఉందాం అన్నట్టుగా ఉంటా ఆల్రెడీ ఒక పక్కకు ఒకొల్లు ఖాళీ జేసిళ్ళు లేరు ప్రస్తుతానికైతే మేము ఒక్కరమే ఉన్నమిప్పుడు
ఆహా కాదండి నేనేది వాటర్ ట్యాంక్ గురించి అంటున్నా ఇప్పుడు వాట్ ట్యాంక్స్ అయితే మనకి కడగటం క్లీన్ కడగటానికైతే బాగు ఉంటది గదాని మనం దిగేటట్టు ఉండదు గదాండి దానికి ట వాటర్ ట్యాంక్
ఉండదండి అ ది మనిషి కొంచెంమంతా పోయేంత దారి ఉంటది అది దిగలేము ఎక్కలేము దాంట్ల
ఉహు్మ్
మరిగా ట్యాంకులు కడిగేటోళ్ళు వాళ్ళోస్తరంట మరి వాళ్ళేట్లా కడుగుతారో తెలువదు గాని ఫోర్ హండ్రెడ్ ఫై హండ్రెడ్ అడుగుదాలంటి వాళ్ళు
ఓకే అండి
ఓకే అండి